హాయ్ అండి
హాయ్ అండి
బాగున్నారా
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నాం ఏం చేస్తున్నారు
ఖాళీగానే అండి కాలేజీ వెళ్ళినాం వచ్చినాం ఉన్న పనులు చేసుకొని ఖాళీగానే పడుకొని ఉన్నాం మీరేం చెస్తున్నారు
ఏం చేయట్లేదండి ఇంతకు ముందే షాపింగ్ కేళ్ళి వచ్చాము ఉగాది పండుగ ఉంది కదా
అవునండి నైన్టీన్త్ కనుకుంటా కదా
అవునండి ఖచ్చితంగా కొత్త డ్రెస్సులు వేసుకుంటాము మేము
అవున అండి
ఆ దాని కోసం అని పిల్లలకి మేము డ్రెస్సులు తెచ్చుకున్నాము మీరు వేసుకుంటారా మీ సైడ్
మేమ్ క్రిస్టియన్స్ అండి క్రిస్టమస్ ఒకటే చేసుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఉన్నారండి చేసుకునే వాళ్ళు కాలేజ్లో కూడా కొన్ని కొన్ని ఆ పిలుస్తారు కాలేజ్లో కూడా సెలబ్రేషన్స్ అయితాయండి అవునండి
ఆవ్ ఆట్ సైడ్ కాలేజ్ లో ఫ్రెండ్స్ వాట్టి చూస్తారు గాని ఇంగ మీరు చేసుకోరు కదా
లేదండి జస్ట్ చూడడం ఎంజాయ్ చేయడం పిలిస్తే వెళ్ళి రావడం కలవడం ఫొటోస్ దిగడం ఇంక అండి
హుమ్ మా సైడు బతుకమ్మ బోనాలు అవి బాగా చేస్తారండి హిందువులు
అవున అండి అవునండి మొన్న మేడారం జాతర కూడా చాలా బాగా జరిగింది ఇటు సైడు ములుగు జిల్లాలో ములుగులో ఎళ్ళ ఎళ్ళినారా అండి మరి మీరు మేడారం జాతరకి
ఎళ్లినా మండి ఇంగ అంత బాగా చేసిర్రు సీతక్క చూడకుండా ఎట్లా అండి
టో అక్కడ
హుమ్ సలు ఆ స్టాచ్చుస్ ఎక్కడండి
మెడారంలో ఉంది అంటే ఎంట్రెన్సివ్గా అది ఎంత ఎట్లుంటదండి టెంపుల్ లే లాగుంటదా
ఆ అసలు బాగుందండి ఫస్ట్ అసలు ఎ ఇక్కడ నిజంగా ఏమన్నా ఎడ్ల బండి ఉందా అన్నట్టు ఎడ్ల బండి రెడీ చేశారు వాటర్ ఫ్లోయిస్ లాగా ఆ వాటర్ ఫ్లో అయ్యేలాగా ఆ మన గిరిజనులై వాళ్ళై కొ యోల్లాయ్ విగ్రహాలు
అవునండి
ఉ
న్యూస్ లో న్యూస్ పేపర్ లో కూడా చాలా పెద్ద పెద్దగా ఇచ్చారండి మూడు రోజులు జాతర పూల్ జనము పూజలు
చాలా బాగుంట
పెద్ద పెద్ద సెలబ్రిటీలు మంత్రులు ముఖ్యమంత్రులు కూడా వచ్చి దర్శనం చేసుకుని ఆ అవునండి
వచ్చారు మళ్ళీ ఫ్లైట్ అదే హెలికాప్టరు దాన్ని సదుపాయం ఉంది కదా అండి
అవునా అండి అటు ఎప్పుడు నేను వెళ్ళలేదండి నాకు అంత పెద్దగా తెలియదు మీరు వెళ్లాంగా జనాలు బాగుండేనా అండి నార్మల్గా ఉండినా అక్కడ
మేము పిల్లలు కాబట్టి కొంచెం జనాభా లేనప్పుడే వెళ్ళామండి
అవున అండి జాతర టైం లో వెళ్ళలేదా అండి
ఆ జాతర టైమ్ లో మా వల్ల కాదు కదండి
అవునండి రస్ట్ అక్కడ జనాలు రష్ కి వాళ్ళే ఫస్ట్ భయపడతారు
ఆ అవునండి మళ్ళీ అసలు చాలా తల్లి మహిమ ఉంటదండి ఆ నార్మల్గా బంగారం తల్లి బంగారం తెచ్చి ఇంట్లో చీమలలో పెట్టిన కూడా ఒక్క చీమ కూడా ఎక్కదండి దానికి మ్మ్ అట్లాంటది మళ్ళీ అక్కడ దోమలు ఈగలు గాని చీమలు గాని ఏమి ఉండవండి అసల్ అసలు మన ఊర్లల్లో వెళ్తుంటే ఆ చాలా ప్రశాంతంగా ఉంటాది అసలు ఒక్క దోమ కుట్టదు ఒక్క చీమ కుట్టదండి అక్కడ
అవున అండి
మ్మ్ చాలా బాగుంటాది మీరు ఇంగా వెళ్ళడానికి కూడా ఉండదా అండి వెళ్ళొద్దా ఇక
అట్ల ఏం లేదండి వెళ్ళే సందర్భం ఎప్పుడు రాలే ఎవరు తీసుకు ఇంకా వెళ్ళలేదు ఇటు మా సొంత ఇంత అంత టచ్ కాదండి మా సొంతూరు వేరే సైడ్ కొంచెం దూరం అట్లా అని ఇటు ఎక్కువ రాలేదు చదువు కోసం అని ఇప్పుడు వచ్చి ఉన్నానండి అంతే సో అట్లానే పోలే అండి అట్లా వెళ్లొద్దని ఏం లేదు కాని
అదే మా సైడ్ బతుకమ్మ బోనాలు అవి చాలా బాగా చేస్తారండి అస హలో బాగా చేస్తారు మంచిగా ఉంటాది
ఏం చేస్తారండి బతుకమ్మ రోజు మరి పండగంటే ఎట్లా చేస్
బతుకమ్మ అంటే ఆ నైన్ డేస్ ఉంటాది ఇ పండగ ఆ బక్ బక్ బతుకమ్మ వస్తుంది అనగానే కొత్త పట్టు చీరలు తెచ్చుకోవడం
ఆ మైన్ అది అందర్
ఆ పట్టుచీరలు తెచ్చుకోవడం మంచిగా రెడీ అవ్వడం బతుకమ్మలు బేర్చుకొని అక్కడికి వెళ్ళి మేము నైన్ డేస్ ఆడమండి కాక కాకపోతే ఫి ఫిఫ్త్ డే మధ్యలో ఒకసారి ఆడాల అన్నట్టు ఆ బొడ్డమ్మ కూడా ఇస్తారండి ఇక్కడ ఆ బతుకమ్మ ముందు బతుకమ్మ ముందు ఒక పీట లాగా ఉంటాది ఆ దానికి మట్ మట్టితోని మొత్తం గద్దెల్లాగ గట్టి పువ్వులు చెక్కుతారు ఒక నైన్ డేస్ ఆడతారు బొడ్డెమ్మ అనేది
అవున అండి
ఉమ్ ఒక దేవత అన్నట్టు
మీరు ఆడతారా అండి మరి పిల్లలు ఉన్నారన్నారు ఆడుకుంటారా మరి వెళ్తారండి మీరు చూడానికి
ఆడుకుంటా అండి అ అత్తమ్మ వాళ్ళు ఎత్తుకుంటారు కదా మేము వెళ్ళి డ్యాన్స్లు వేసి పాటలు పాడి వస్ సం
ఉమ్ మీ వాయిస్ బాగుందండి చాలా బాగా మాట్లాడుతున్నారు
అవునా థ్యాంక్ యూ
అవునండి
ఆ కాకపోతే అప్పుడప్పుడు రికార్డింగ్స్ లోంటే ఏంది ఇట్లుంది అనిపిస్తుంది మీరే అంటున్నారు
బాగుందండి మంచిగనిపిస్తుంది నాకు వింటుంటే
అవునా
అవునండి
ఇంకా మీరు కూరగాయలు అవి ఇవి వేస్తారా లేకపోతే కొనుకొచ్చుకోవడం మేనా ఇంటి దగ్గర
మార్కెట్ లోకి తేవడమే అండి మా ఇంట్లో ఏమి లేవు కానీ మమ్మీ నార్మల్ గా కోతిమీ మెంతి పుదనా ఇలొంటివి చెట్లు పెడతారు ఫస్ట్ మకూడా చాలా ప్లేస్ ఉండే ఇల్లు కూల కొట్టి కట్టేసరికి ప్లేస్ పోయింది లేకుంటే మేము కూడా ఇ బెండకాయలు అంటే ఒక ఒక టూ టైమ్స్ వేసినాం అండి బెండకాయలు, బీరకాయలు, సోరకాయ, పప్పాయ ఇట్లా కొన్ని కొన్ని చెట్లు వేసి నార్మల్గా ఇ ఇం మందం ఆర్గానిక్ గా వాడుకునే వాళ్ళం అండి అంతేగాని
వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి అవి పండిస్తాం ఇంటి దగ్గర ఇంటి మందం ఎందుకంటే కోతు లు అవి తినవండి ముల్లులు ఉంటాయి కదా వంకాయకి, బెండకాయకి ఆ
ఇంటి ఇంటి ఫుడ్ ఇంటి చేసుకున్నవే చాలా మంచివండి బయటవి ఎట్లా అన్ని మందులతోనే ఇప్పుడు ఈ జనరేషనే మొత్తం మందులతో ఉన్నదండి
అదే అండి అసలు మేము ఆ ఇప్పుడు మేము వరేస్తాం అన్నాం కదా దానికి కూడా మేము తినడానికి మందేయ్యకుండా పండి కున్నామండి ఒక ఐదారు బస్తాలు తక్కువ పండినా పర్లేదు కాని మందేయకుండా అన్నము తిని నాలి అనేది
ఉమ్ అది మంచిది కదండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తది ఉన్నని రోజులు మంచిగుంటుంది మనకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా మీకే జనరేషన్ ఇష్టం అండి అ నైన్ంటీస్ లో ఉండే జనరేషన ఇప్పుడు మన కాలం బాగుందా అండి
మనదే బాగుంది మనదే బాగుంది నేనై తే టూ ఈ నైంటీస్ బ్యాచ్ కాదు. ఆ ట్వంటీ బ్యాచే టు థౌజెండ్ బ్యాచే ఆ నాకు ఇదే నచ్చుతది ఎందుకంటే ఇన్నో సెన్స్ మమ్మీస్.
మ్
అసలు చాలా బాగుండేది అది
ఉమ్ అట్ల అనడం లేదండి మన ఇప్పుడు మనకు వాతావరణం. అక్కడ అటు పంట పొలాలు చెట్ లు మంచిగా ఉంటుండే ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అవి
ఓకే అట్లా అంటున్నారా లేహా ఇప్పుడు మీరు అనుకునేలాగా అట్లేం ఉండదండి ఎందుకంటే మీరు సిటీలో ఉన్నారు కాబట్టి అట్లుంది అని మా పల్లెటూర్లలో ఇంకా అట్లనే
నాకు కూడా పల్లెటూరు వ్యూ అంటేనే చాలా బాగా ఇష్టం అండి పచ్చని పొలాలు. కానీ మాకంత లేవండి ఇట్లా ట్రైన్ లో చూడడం తప్పా ఇప్పుడు పెద్దగా వెళ్ళలేము
అవును మా సైడు అవ్ అవన్నీ అట్లనే ఉన్నాయి ఇంగ జనరేషన్ అనడానికి ఏం లేదు ఏం మార లేదు మొత్తం పొలాలు ఉంటాయి ఇంటి పక్కన అటు ఇటు
అలోంటి వాతావరణంంలో పిల్లలు ఉన్నాయి ఎవరు ఉ న్నా మంచిదండి మంచి గాలి స్వేచ్ఛమైన గాలి ఉంటది
అవును అవును ఏ కలుషితం ఉండదు ఏ పొల్యూషన్ ఉండదు
అవునండి
హ్మ్ ఏది కలుషితం ఉండకుండా ప్యూర్ గాలి నీరు అన్ని మంచిగ్ ఉంటది
అవునండి
ఉమ్ ఆ ఇంకా ఏం చేస్తారండి మీరు రోజంతా పనులే ఏసుకుంటారు
కాలేజ్ కాలేజే రోజుజైతదండి మాకు కాలేజ్కి వోకపోతే మళ్ళీ కం డొనేషన్ అటెండెన్స్ పర్సంటేజ్ చూస్తారు అట్లా కాలేజ్ సండే రోజు అయితే మొత్తం పడుకొనే ఉంటాను
అవునా షాపింగ్స్ కి ఇట్లా ఫ్రెండ్స్ తో వెళ్తారా అఔటింగ్ వెళ్ళొచ్చా
వెళ్ళొచ్చు అండి అప్పుడప్పుడు వెళ్తామండి ఎక్కువ బయటకెల్లం మేము
మీ ఫ్రెండ్స్ తో ఎవరైనా టెంపుల్ కి విజిట్ చేస్తే వెళ్తారా అండి .
ఎల్ల్తమండి
హ్మ్ అలెముండదుగని వెల్తార్ ఇగ
ఉమ్ ఎళ్తాను అప్పుడప్పుడు వాళ్ళు విలిస్తే
ఓకే
ఇంకా అండి మరి
ఏముందండి మాకు ఒక నాలుగు బర్లున్నాయి
అవునా అండి అమ్ అమ్ముతారా అండి వచ్చే పాలని ఇంట్లో వాడుకోడమా
లే ఒక ఫోర్ లీటర్స్ ఇస్తదండి త్రీ లీటర్స్ అమ్ముతాము లీటర్ ఇంట్లో ఉంటది పే పెరుగు పాలు అని పిల్లలకి మేము తింటాం
ఆహ్ వచ్చాండి పెరుగు చేయడం ట్లా జున్ను
ఆ వచ్చండి పెరుగు చేయడం ఏముంది పాలను వేడి చేసి దాంట్లో తోడు ఉంటది కదా
ఇంట్లోనే ఇంట్లవే వాడతారా అండి పెరుగైన పాలైనా బయట నుండి ఎక్కువ తెచ్చుకోరనుకుంటా కదండి
వీలైతే ఎవరికైనా కావాలి జ్వరం వచ్చింది అదిదంటే పెరిగేసి ఇస్తాం తప్ ప్ప మేమేం తెచ్చుకోమ్ మాక్ బర్లున్నాయి కదా
అవునండి మంచిది ఆరోగ్యానికి కూడా
హ్మ్ ప్రస్తుతం అయితే మొత్తం న్యాచురల్ గానే చేద్దాం అన్నట్టే చూస్తున్నాము ఇంట్లో ఉన్నవాటీతో తోనే పిల్లలు గాని ఆ పిల్లలు గాని రైస్ ఇప్పుడు అన్నం గానీ ఏదైనా చూస్తున్నాం అలానే పెరగాలి అనేసి
హ్మ్ అదే మంచిదండి బయట కెమికల్స్ తో ఉండేదానికంటే ఇంటి ఫుడ్ ఇంట్ ట్లోవే బెటరు పిల్లలకైనా ఎవరికైనా
వరంగల్లో ఎట్ల వస్తాయండి బట్టలు మంచి తక్కువకోస్తాయా
ఇగ షాప్నీ బట్టి ప్రైస్ అండి
అందరు అంటారు చౌరస్తాలో తక్కువకోస్తాయి తక్కువకోస్తాయి అని అని చెప్తారు
అవునండి తక్కువకే ఉంటాయి బాగుంటాయి ఎప్పుడైనా విజిట్ చేయండి మీరు కూడా
ఓకే
నేను గూడ నా బర్త్ డే షాపింగ్ అన్నే చేసానండి
అవునా అవునా ఈగ దేనికైనా అక్కడే తీసుకొని ఇంటికెళ్తారా అండి మీరు ఇగ
లేదండి ఎక్కువ మా సొంతూర్లోనే జేస్తా ఎప్పుడైనా ఒకసారి
ఓకే
ఊర్లోనే నచ్చుతాయి ఎక్కువ వెస్ట్రన్ వేరు ఇక్కడ ట్రెడిషనల్ అక్కడా తీసుకుంటాండి నేను
త్తున్నారు
అవునండి
హ్ సరే అండి మరి
కే అండి
బాయ్
బాయ్ అండి
అ